ఏం చేసిర్ లండి తిన్నారా
హు న్నాను మీరు తిన్నారా
ఆ తిన్నానండి అప్పటి నుండి నేను చూసుకోలేదు ఇప్పుడే ఫోన్ తీసుకున్నా
ఇంకా పడుకున్నారేమో
లేదు లేదు మా మూవీ సినిమా చూస్తున్నాను టీవీలా అయితే టైమ్ ఎంతైతుందా అన్నట్ ఇటు ఫోన్ ఓపన్ చేయగానే మెసేజ్ వచ్చింది అయ్యో అని ఇగా చూసుకున్నా ఇది ఏమో కోర్టు కేసు కి సంబంధించిన సినిమ్మా మా భర్త పెట్టిండు ఆ ఆ దాని గురించి కొంచెం అంటే ఆహా ఆ
ఆ థీమ్ గురించి చూస్తున్నాం బాగుందా
చూశాను బాగుంది సి సిన్మా
మీరు అప్పుడు మీరు ఇందాకలా అప్పుడు చేసినప్పుడు నేను బయటికి వెళ్ళాను బట్టలు అవి తీసుకున్నామని కొట్టుకి వేళ్ళాము ఇంకా కుదరలేదు ఇప్పుడు వచ్చేసరికి వచ్చే వచ్చేసరికి కే టైమ్ పట్టింది లేట్ అయింది
ఆ
ఆ వర్షం పడుతు తుందండి మీకు వర్షం పడుతుందా
లేదండి ఇక్కడ వర్ష ఏం ఏం లేదు ఓ కొంచెం ఉబ్బరిస్తుంది
ఫుల్ గాలి వర్షం అండి సిగ్గుల్ ఉంటదో సరిగ్ ఉండదు అన్నట్టు
అవునా ఇక్కడ వార్ వర్షం ఏం పడతలేదు బానే ఉన్నది వేదురు కాకుంటే హు కొంచెం వేడి గుంది అంటే ఉబ్బరిస్తుంది అనమాట పక్ ఎక్కడో వర్షం పడితే ఇబ్బరిసది బాగా
ఆ ఇక్ మాకు పొద్దున్నత పరిసింది ఇప్పుడు వర్షం పడుతుంది ఫుల్లు పడుతుంది కరెంట్ కూడా లేదు మాకు
తిన్నారా మరి పప్పు నేనా
పప్పునే అండి తిన్నాము మడికాయ పచ్చడి వేసుకొని పప్పు కలుపుకో నిన్నాము
హ హ
సరా నీటి ఈ పూట
ఆ బెండగై అయిపోయింది అయితే ఇవాళ మాకు అంగడు ఉంటాయి ఇక్కడ అంగడు అంటే కూరగాయలు అన్నీ తీసుకొని వచ్చానా పండ్లు ఆ మామిడి పండు ఒక పూజగాయ మా బాబ సమజన
ఈ కాలంలో మామిడి పండ్లు ఎక్కువ తింటాం
అవును ఇది ఏ కాలంలో ఆ కాలం ప
అదేం చెప్పావా
దామో ఇదిగో వచ్చే సరికి లేట్ అయింది ఆ ఇంకా వాడు చూసుకోలేదు మా బాబు టీవీ చూస్తున్నాడు
ఏ టైంకిి పడుకుంటారండి
తెల్లేదండి ఒక్కొసారి క బాంద అవుతుది ఒక్కొక్కసారి లేట్ అయితుంది
మీరు అట్ల నేనా
ప్పంటను ఆ కూడుగాట్లు వన్న మ అ ఇప్పుడే తిన్న పడుకుందాం అని అనుకుంటున్నాం అంతే
మీ నలుగురే మేమ అందరం తిన్నాం పడు కున్నాం కరెంట్ లేదు అట్ ను ఫోన్ చూస్
కరన్ లేకుంటే ఉంటే బాగా భయమేంటుంది వాగ్ర అయితే ఎప్పుడు కనంట నేనే పోదు ఇక్కడ ఈ మా మా సైడు అసలు కరెంంటట్ అనేది ఊరు ఎందుకంటే ఏ ఇక్కడ దొంగలు బాగా ఉంటది కదా అలానే అప్రమత్తంగుండాలని నుండే బాగా ఇది చేస్తారు
మాకు అసలు కొంచెం కరెంట్ పోయినా వెంటనే పోతుంది కొంచెం వర్షం పడిన వెంటనే పోయిద్దండి
ఉ
మీ నలుగురే ఉంటారా ఇంకెవరైనా ఉంటార అండి
అంతే మేము ముగ్గురమే
ముకులమయి ఒక పాపెన ఒక పాప బాబు కూడా మే ముగ్గురు మండి
హ
అంటే నేనే నేను మమ్మీ డాడీ ఉంటాం
ఆహా ఓకే
అమ్మ నాన్న ఉంటాం
అ
అలవాట్లో వచ్చేస్తున్నాయి అట్లా మత్త
తాల్ అన్నాక
ఆ
ఈ ఈ ఆ ఈ ఎండకాలం సెలవల్లో ఆ ఈ ఎండాకాలం సెలవులో అయితేనే ఎలా రండి మీరు
ఆ మామయ్య వాళ్ళ ఇంటికెళ్ళొచ్చామండి ఒక వన్ వీక్ వెళ వారం వారం పాట వెళ్ళొచ్చాము అవునవును అవును చాలా మంచి చూసుకుంటారు అమ్మా ఆ అమ్మ వాళ్ళు అన్నయ్య
సొంతం అన్నయ
మంచిగా చూసుకుంటారు అత్తయ్య మామయ్య మంచిగా చూసుకుంటారు ఇద్దరు పాపలు ఉన్నారు ఆ వారం రోజులు వెళ్ళొచ్చు పాప అవు
ఇంకా అసలా ఇంకేట వెళ్ళలేదా అండి ఇట్లా ట్రిప్పులు కానీ అట్టు ఇటు కానీ
లేదండి ఎకు వెళ్ళలేదు ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చాముొ నను వచ్చాము
హ హమ్
ఎకు వసకిలతను
ఉమ్ చాలా మంది అలానే వెళతారు కదా ఊర్లోకి అమ్మమ్మ వాళ్ళ ఇం ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి కానీ కొందరు ఇట్ల కేరళ తమిళనాడు అని అట్లా టూర్ లకి వెళ్తా ఉంటారు పిల్లలు నాలుగు
అదే వేరే వేరే వేర దేశాలక వేరే వేరే
మీకు ఏమైనా కోరుకున్నదా అండి ఎక్కడికన్నా వెళ్ళాల అని
ఒకసారి అయితే మొత్తం ప్రపంచం ఒక్కోసారిగుర కొరియానిట్లా కొరియా కాని అట్లా వెళ్ళాలి ఒక్కసార అయినా చూడాలి అని కుదిరుదే అంటే నేను కొరియన్ డ్రామాస్ ఎక్కువ చూస్తాారు కదా స్మిలీకి ఆ ఏదో కొంచెం అట్లా మరిీ అంత పెద్దది లేకపోయినా చిన్నది
కోరికల్ ఉండాలే కోరికల్ రే
అంతే పదో క వెట్టుకున్నా నరవేచ
ఆ
ఉ అక్కడ బాగుంటదండి ఎట్ల అంటే పంతొమ్మిది పద్దెనిమిది పీళ్ళకే పిల్లలు వాళ్ళ సొంత లైఫ్ సొంత వాళ్ళ జీవితాన్ని వాళ్ళే చూసుకుంటారు అమ్మ నాన్నల మీద ఆధారపడరు ఎనిమిది పంతొమ్మిది ఏళ్ళ ఇంకా వాళ్ళు వాళ్ళు వాళ్ళు బ పెతకడం వాళ్ళు వాళ్ళే జాబ్లు చేసుకొని వాళ్ళు వాళ్ళ జీవితాలు వాళ్ళే చూసుకుంటారు అమ్మా నా వాళ్ళ మీరు అస్సలు ఆధారపడరు
అవును అక్కడ ఇటు అమరి సైడ్ కూడా పై సం వాళ్ళకి ఎవరు ఎవరి పిల్లల్ని వాళ్ళు అదిలే సర అనమాట అదిలే తే వాళ్ళ కాలం మీద వాళ్ళే నిల్చొని బతకాల అన్నమాట వాళ్ళే పని చేేసుకుంటూ వాళ్ళే బత కలా
వాళ్ళకి జీవితంట చేస్తారు
ఎవరి కాళ్ళ మీద వాళ్ళని కలవడి బతు అలదా
ఉ అంత చేస్తారు మంచి అండికంట చిన్నప్పటి నుంచి నేర్చుకుంట
హూ
ఇక్కడ అసలు వదిలేస్తారంటడి పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు వస్తే
ఆ మా నాస్ దగ్గర అలా ఉండదు కదా పెళ్ళయ్య పిల్లలు కొట్టినాక కూడా కొంతమందిని అలానే చూసుకుంటారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు
అవునా
నే నాకుెక్కడి పోవాలని కోరికనంటే మన ఇది ఉంటుంది చూడండి కాశ్మీర్ సిమ్లా దగ్గర మంచు ప్రదేశం ఉంటాంది అడి ఆ అక్కడికి వెళ్ళాలని బాగా కోర్కొచ్చినప్పు పన్నండి ఒకటి ఒకటి ఏంటిదంటే అంటే విమానం ఎక్కాలని ఎక్కువసార అయినా జీవితంలో ఉండేంతసేపట్లో మా అనం అనేది ఒక్కసారి ఎక్కాలని ఇట్లా మన దేశం అన్ని స్థలాలు చూ సి రావాలని ఒకటి రెంలో అది మా బాబు తోటి వెళ్ళాలని అలా
అ మరి చెప్పండి మీ బాబుకి తొందరగా పెరిగి పోయి జాబ్ చేసిన మ కలెండర్ వచ్చిండి అని
ఆయన పెద్ద వేసరికి క నేను ఇ మనకి ఏమని ఉంటదంటే పిల్ల ప పెద గ ససార్కి బాధ్య తులు పెరుగుతా ఉంటాయి డబ్బులు వృద్ధ చేయొద్దని అంటా ఉంటది అలా వెలా వెళ్ళది ఇప్పుడు ఏజన్ బట్టి ఉ వయసుని బట్టి మారుతూ ఉంటాయి కోరికలు మనుషులకు
అవునండి కానీ మనం అనుకున్న అయితే ఒక్కసారనా చేయాలి ఎక్డైనా డబ్బులు ఆదా చేసుకొని ఒసారి మళ్ళ చింపాకు మల్ మ సే మీప్పు అనుగారి చె మీ ఇద్దరు మాట్లాడుకొని ఒకసారి అన్నా వెళ్ళి రండి మ ఇప్పుడుకా సంపాదించినా అంత తృప్తి ఉండదు అనుకున్నది చేసిన దానికంటే ఎంత సంపాదించినా అంత తృప్తిండదు
అవునండి నిజ జీ మన అనుకున్న పోలికలు నిజంగా జరుగుతే దానంత సంతోషంగా ఉండదు
అన ఎంత సంపాదించిన ఏం చేసినా సంతోషంగా ఉండడానికి కదా
అవునండి ఏవైనా చిన్న చిన్న కోరికలు ఏవైనా చిన్న చిన్న కోరికలు నిన్న వాడతాను మే ఎంతో సంతోషం ముఖంలో కనిపిస్తాఉంటది ఇప్పటికీ కూడా వెళ్ళండి మీరు నాన్ వెజ్ తింటరా అండి
తింటాం మండి ఇంట్లో తింటాం
మీకు ఇష్టమైంది ఏంటిది
ఎక్కువ చిక్కెన్నే తింటా చికెనే తింటా
రాదండి నాకు వంట రాదు తింటాదని తిను అంటే తింటగానీ రాదు నేర్చుకోవాల అనుకుంది కదా ఇలా నేర్చుకుంటే ఊరికే ఇంట్లో వందమంటారు ఏ బద్ధకం
ఇంగా అన్ని మెల్లమెల్లగా నేర్చుకుంటూనే ఉంటరా ఆడ ఇల్లు అంటే ఇగ అన్ని చేసుకోవాల్సిందే తప్పదు ఎంత తప్పించుకున్నా ఏదన్నా ఒక రోజు మన తల మీద వాడుతూనే ఉంటది ఏదన్నా ఒకటి చేయడానికి
ముందు ఉండి పెళ్లి చేసుకున్న చేసుకోక పోయిన నేర్చు నేర్చుకోవాల్సిందే అంటారు
అవునండి ఏదైనా కూడా మనం మన మీదనే ఉంటది ఇంట్లో అంటే అంట అంటారు కదా ఇంటికి దీపం ఇల్లాలు అన్నట్టు ఏది ఉన్నా ఆడవాళ్ళ మీదనే పడతది
ప్ప అన్నారు కప్ప ఏ
ఇంకా చెప్పాలండి మీరే నాకు కూడా ఇష్టం ఎక్కువ చికెనే అండి నేను అదే బాగా తింటాను నాకు చాలా ఇష్టం త్త
అదే నాన్ వెజ్లో అదే ఇంక కావ్ మేం చికెనే ఎక్కువ తింటాము. బూమ్ పల్లి చేయకపోవడం బయట ఉద్యోగాలు చేసిన వంట చేయాల్సిందే అంటారు.
ఉం నాకు మటన్ అన్నా చేపలన్నా నచ్చవండి ఓన్లీ చికెన్ ఒకటే తింటాను నాకు అదే చాలా ఇష్టం. నువ్వు ఏ విధంగా చేసినా తింటాను ఒక్క నిమిషం